ఆ బా
ఆ బాగున్నా ఏం చేస తిన్నారా
తిన్నమండి అయింది పని అయిపోయింది కూర్చున్నమండి ఇగా
అంతేనా ఆ లే అండి నిన్న పిల్లలని వాళ్ళ స్కూల్లో టూర్ కి తీసుకెళ్లి రండి ఒక రోజు అయితే టూర్ కి తీసుకె అయితే ఇక వాళ్ళు నైట్ వచ్చేసరికి టెన్ అయింది అలిసిపోయరు పడుకురికి వాళ్ళు లేవలే లేస్తే వాళ్ళకి టిఫిన్ ఏమన్నా నిన్న హైదరాబాద్ తీసుకె హైదరాబాద్ తీసుకు పిల్లలండి హ్మ్ హైదరాబాద్కి వెళ్ళీరు అప్ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే హైదరాబాద్ క వెళ్ళాలంటే ఒక పెద్ద ఎగ్సైట్మెంట్ ఉండేది అసలు ఓ మూడు నాలుగు గంటలు బట్టేదా
హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇక నైట్ పడుకోకుంటే మన
ఆ
నైట్ అంతా మెలుకువతో ఉంటుంది రాత్రి అంతా మెళకతోటే ఉంటుంటిమి ఇక ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు
అలా ఎప్పుడు చూడాలా అని అవును ఇప్పుడు పిల్లలకి ఏం అట్లే ఏం లేదు ఏముంది మమ్మీ టూ అవర్స్ లో పోతాం జర్నీ అక్కడ చూసి వస్తాం మళ్ళా టూ అవర్స్ ఇంట్లో ఉంటాం అని అంటరు వాళ్ళకి అసలు ఎగ్జైట్మెంటే లేదు తప్ప తప్ప స్కూల్ లో తీసుకెల్తరని ఎల్లేది అంతే
అదే ఇ మా పిల్లలు అదే అన్నారు అంటే సిటీకి హైదరాబాద్ కి మమ్మీ ఇట్లా తి విహారయాత్ర తీసుకెళ్తా అంటున్నారు మమ్మీ అంటే ఆ పోండి అని మేమంట కూడా ఆ పిల్లడు వోద్దోద్దు వెళ్ళము మేము ఆల్రెడీ అవన్నీ స్థలాలు చూసినయే మమ్మీ అని చెప్పేసి అంటున్నారు
అంతేనా అయితేగ వాళ్ళ నెమో ఫస్ట్ టైము తీస్ కపోతె చార్మినార్ తీస్కెలింరంట అకా చార్మినార్జ చూసిపిచి అది ఎవరు కట్టిరు అని అట్లా చెప్పి అక్కడ చాలా బ్యాంగిల్స్ ఆ కులి కుదుబ్షా కట్టిడని అన్ని రాజు అని చెప్పిరంట పిల్లలకి ఈ గోపురాలు అవన్నీ అక్కడ అన్ని బ్యాంగిల్స్ అన్ని గాజులు ఉంటాయి కదండి ఊ అన్ని అలంకరణ వస్తువులు అన్ని బంగార దుకాణాలు అన్ని ఉంటే చూసిరంటిగ మా పిల్లలు గాజులు తీసుకొని వచ్చిరు రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కొనుకురు అక్కడ ఆ ఆ టెన్ వరకు చేరుకురంటండి వాళ్ళ అక్కడికి చార్మినార్ అలగరికి
అంతేనా ఆ తొందర్నె పోయిరైతే అదేడు గంటలకు
ఆ ఇక అది చూసినంక చార్మినార్ చూసినాక అలా నుంచి సాలజింగ్ మ్యూజిక్ వెళ్ళిరంట
ఓకే ఆ ఆ
కూడా వెల్లినం కదా అప్పుడు చిన్నగున్నపుడు సాలాజా మ్యూజియం క ఆ పిన్ని వాళ్ళతోటి వెళ్తే ఆ అక్కడ చిన్న బొమ్మ ఉంటది కదండి గడి టీ బొమ్మ అది జస్ట్ ఇట్ల తలుపు దీసి గంట కొట్టిపోతు
అవునవును ఆ దానికోసం చాలా మంది అక్కడ ఉంటారు
అంటరు గంట గొట్టంగనే వస్తదని వెయిట్ చేస్ స్తుంటరు దానికోసం ఎదురు చూస్తుంటారు ఆ బొమ్మ కోసం ఆ అట్లా మళ్ళ అలా ఇంకో శిల్పం ఉంటది కదా అందులో చాలాజీ మ్యూజియం లో ఆ రిప్కా శిల్పం ఉంటది కదా ఆ ఉంటది బాగుంటది వైట్గా పెద్దగా ఆ బాగు బాంటది చూడ్డానికి కూడా
ఇప్పుడు పిల్లలు అవి చూడడానికి అవి అంటే ఇష్టపడతలేరు ఏమి
ఆ ఏ అలాంటి మాకైతే ఓ అప్పుడు హైదరాబాద్ తీసుకపోతారు అంటే అన్ని చదురుకొని అన్నం తీసుకపోయి పులిహార చపాతీలు అన్ని తీసుకొని పోయి ఎక్సైట్మెంట్ ఉండేది పిల్లలు ఇక బోహాల అని ఒక అ ఆహ్లాదకరంగా ఉండేది
అవును ఊ ఊ
లేనే లేదండి అసలు
తమో వండర్ లా వైల్డ్ వాట ట్రస్ ఇవే అంటున్నరు వాటికంటే సరే అంటురు ఇగ ఊ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మా పెద్ద పెద్ద బాబు బైండు ఉంటది స్కూల్ నుంచి తీసుకెళ్తే వండర్లా వెళ్ళరామట ఓ వాటర్ వాటర్ అంత అంతే నైట్ అంతా పడుకున్నా పడుకోలేదు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు అని
అంతేనా
వాళ్ళ మంత దోస్తుల అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫో కాల్ చేసీరు
ఆ
ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు ఏ టైం
ఎంత మ మనీ కాస్ట్ ఎంత ఉంటుందో వండర్లాకి
పీసె అంతే వెయ్యి రూపాయలు అంటున్నారు
అ మరి అక్కడ ఫుడ్ ఎట్లుంటది
ఫుడ్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్కువ పైసలు తీసుకున్నారు ఫుడ్ కూడా ఎక్కువ పైసలు తీస్
ఉహుమ్ అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సరిపోద్దా అండి పదహార్ వందలా మళ్ళ అక్కడ డ్రెస్సింగ్ గి మన మ డ్రెస్ స్విమ్ చేయడానిక్ డ్రెస్సింగ్ వేరుంటద వాళ్లే ఇస్
ఆ మనద్ మనం దిస్కోపోవాలి ఇక డ్రెస్సు
అంతేనా
ఉమ్ మ్మ్ ఇట్లా సిల్క్ లా స సిల్క్ కా లాల్ తీసుకుపోతే డ్రెస్ చేంజ్ చేసుకుంటరు అక్కడే ఇగ
ఎ బస్ ఎంజాయ్జే
వైల్డ్ వాటరు అక్కడ వాటర్ అ వైల్డ్ వాటర్ వాటర్ అమౌంట్ తీసుకొని కొను కుంటరు కొంతమంది
అవునా ఎంతమంది పోయ్ర్ పిల్లలు బస్ల్
ఆ ఆ బస్ ఎవల్దో ఒక యాబై అరవై మంది ఉంటుండొచ్చు
అవునా ఉమ్హు చాలా బాగుంది ఎంజాయ్ చేసిండు బాబు మరి ఫుడ్ మీరు పంపించ్చిరా అక్కడేనా అలో చేసిరా ఫుడ్
ఆ ఫుడ్ అది అ నవ్ అక్కడ్నే భోజనం అక్కడ్నే భోజనం పెట్టిరం
అక్కడే పెట్టినంటనా మళ్ళీ ఎప్పుడు వరకు వచ్చింద్ బాబా ఎప్పుడేళ్ళి ఎప్పుడొచ్చిందండి
ఆ సాయంత్రం ఏడు గంటకి అట్లా వచ్చిండు
మార్నింగ్ ఎప్పుడేల్లిరు
ఆ పొద్దుగాల ఫ సెవన్ ఎస్ ఎయిట్ క
ఉహు అయితే బాబు బాగా ఎంజాయ్ చేసిండ్ ఇగ అవున అవునండి మర్చిపో మీరు ఇది ఏంటి రమోజీ ఫిల్మ్ సిటీ చూసిరా అండి
ఆ చూసినాం అండి చూస్
కన్ ఎంత కాస్ట్
ఆ అప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే పదకొండు వందలు చెప్పిరు
ఆ ఇప్పుడు ఎంత ఉంటుండొచ్చుండి
నాక్ మాకు తెలిసి మాత్రం ఒక రోండోందల్ పెంచి ఉండొచ్చు అని అనుకుంటున్నా
అంతేనా అక్కడ అంటే రోజు ఎన్ని డేస్ ఉండొచ్చు అక్కడ మనం
అంటే నైట్ కూడా ఉంటే దాన్ దాన్ని కూడా దాన్ని కూడా కట్టాలి
ఆ అంటే అక్కడ రెంట్ అంటే ఒ హ ఇల్లు ఉంటుండొచ్చు మరి రూమ్సు ఆహా తీసుకోవచ్చు అక్కడ ఎమేముంది చూడడాన్క్
ఓ క క ఏంటోకాస్ సిన్మా జూచ్ తీయచ్చండి అక్కడ మొత్తం మొత్తం స్ము మూవీస్ ఎ ఇగ
అంతే చాలా బాగుందండి రామోజీ కూడా చాలా మంది ఫిల్మ్స్ తీస్తారు కదా అక్కడ సీర్ ఇళ్ళు ఫిలిమ్స్ తీస్తారు కదా మీది ఎవరన్న కనిపించ్చిరా హీరోస్ మీకు
ఆ అంత్ అంత ఏం కనిపించ్చలేదు అంత ఏం కనిపించ్చలేదు
మ్ కాన్ ఒకట్ అందులో ఏరోప్లేన్ ఎక్కేదైతే నాక్ బలే నచ్చిందండి అప్పుడు నేను చిన్నగాన్నప్పుడు ఎళ్ళిన ఇంటర్ చదివేటప్ ఇప్పుడు ఆ ఏరోప్లేన్ లెక్కి కూర్చోని ఒక గుహ లేపోయినట్టే ఉంటుదం డి ఆ గహలోక్ ఎల్లినట్టే అంత బాగుంటది అసలు అలా నిజంగా మనం గుహలకు పోయి బయటికి వెళ్తున్నాం అన్నట్టుంటదండి
అవునవునవును
చిన్ నాక్ అదైతే మ సీనరీస్ ఫ్లవర్ డెక్ అంతా బాగుంటది కదా మ్
కాసలు
చూడడానికండి
ఆ చూడానికి అసలు సమయం జర్
మ్ వా అది నైట్ కూడా లైటింగ్స్ అం
ఆ మొత్తం తోట అంతా బావుంటది పూర తోట అంతా వస్తుంటే చాలా బాగవుంటుంది ఆ ఆ వాటర్ కూడా నీ నీళ్ళ కూడా నీళ్ళతోటి కూడా బాగా ఆడుకున్నారు
పిల్లలా మరి మధ్యాహ్నం ఫుడ్ ఎట్లా అండి ఈవినింగ్ స్నాక్స్
ఆ మధ్యాహ్నాం అయితే మాకు మనకు అక్కడనే కొడుకున్నాం కొనుక్కున్నామండి అక్కడనే ఆ ఉంటాయి అటే కొన్నయి ఉంటాయి అంటే ఆ పైస ల డబ్బులు మ్ థ్రీ హండ్రెడు ఫైవ్ హండ్రేడు
అంటే మినిమం ఇప్పుడు నలు నలుగురం పోతే ఎంత అయితుండొచ్చు
ఆ అయితదండి ఒక రెండు మూడు నాలుగు వేలు అయితయ్ ది ఈజీగా
అంతేనా అంటే ఫుడ్ మనం తీసుకుపోయేదింటే బావుం ఇంకో విషయం అండి నాకు తెలిసింది ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రెన్స్ వెళ్ళినప్పుడు బ్యాగ్స్ చెక్ చేస్తారంట కదా ఫుడ్ ఏ మన్న తీసుకుర్రూ తుర్రెమోనని నిజం గా చెక్ చేస్తారా ఫుడ్ ఏం అలో ఉండదా లోపలికి
ఆ ఉండదు ఉండదు ఉండదు
అప్పుడు నేను ఇంటర్లా చిన్న గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మా అమమ్మ బ్యాగ్ చెక్ చేసి రండి అందులో గ్రే ప్స్ తీసేపిచి
ఉ. ఉ.. మ్... ‍ అదే ఏం తీసుకుపోనియరంట అక్కడికి
ఆ అసలు ఫుడ్ కొంచెం కూడా అలోవ్ ఉండద
ఆ ఏ ఏముండదు ఏముండదు ఓన్లీ ఎన్ని చిన్న చిన్న పిల్లలు ఉంటా మాకు మాత్రమే ఇక వాళ్ళకు బయట ఫుడ్ తీసుకుపోద్ద ని చెప్పు షి. ఆ అంతే గాని అసలు అట్లా అంతే. ఆ......
మ్ కాస్ట్ అయితే మరి ఎక్కువనే ఉంటదట్టుంది కదండి
ఉమ్. ఆ డబ్బులు ఇప్పుడు ఇప్పుడు పెంర్రండి డబ్బులు
ఇంకా పెంచీర్రా డబ్బు ఒక ట్రైన్ ఉంటదంటే ట్రైన్ లో కూర్చ కూర్చొని తింటారా ఫుడ్ ఎట్లా
ఆ ఇష్టం ఇష్టమ అండి ఎక్కడెక్కడ అంటేల్ ట్రైన్ అంతే అది లోపలికి ఉంటంది కదా
అంటే ట్రైన్ లో అంటే జర్నీ చేయాల ట్రైన్ లో ఎట్లా అన్నట్టు
జే అంటే ఇష్టం ఉండద అంటే మన ఇష్టం మన బట్టి మనం ఇష్టం దాన్ని బట్టి వెళ్ళొ ు టైం ఉంటే ఒక్కొక్కరు వెళ్తారు ఒక్కొక్కరు ఇష్టం ఒకరు వెళ్తారు కదా బస్సులో వెళ్ళి అప్పుడు చూసిన చంద్రముఖి సినిమా ఉంది కదండి ఆ అవన్నీ చూపిస్తారన్నమాట
రజనికాంత్ ఆ.. ఆ... ఆ
మేమైతే బాహుబలిది కూడా చూస్తు
సెట్టింగ్ చూసింది మీరు
మొత్తం చుషినాంమొత్తం వన్డె.
ఉ హుమ్మ్ ఏమోండి అదే ఒకసారి పిల్లల్ని తీసుకొని పోదాం అనుకుంటున్నాము మరి ఎట్లుంటదో ఏందో సరే అండి మీరు మీరు ఎళ్ళొచ్చీరు కదా
అవునవును
మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాము అట్లా రూమ్స్ అయితే మన కలో ఉంటది ఒకవేళ నైట్ ఉండాలన్నా
ఆ ఆ ఉంటాయండి ఉంటాయండి గదులన్నీ ఉం
అంటే అంటే ఎంత పర్ డే థౌజండ్ ఎట్లుంటుండు
ఏ ఎక్కువన్నా ఎక్కువన్నా రేటు ఉంటదాంటీ త్రీ థౌజండ్ అట్లా ఉంటందండి టూ త్రి ఆ అ మెమైతె ఉండ లేదు అందాదా అనుకుంటున్నాం అట్లా ఆ మార్నింగ్ సెవన్ కల్లా అడున్నామండి
ఆ నైట్ ఎప్పుడు వచ్చారు రిటర్న్
నైట్ వచ్చేసరికి మాకు ఈజీగా ఎనిమిది తొమ్మిది అయిందండి మాకు
అమ్మ అంతేనా అండి అదే కాస్ట్ ఒక టెన్ థౌసండ్ అన్నా పట్టుకుని పోతే బాగుంటదట్టుంది
నవునవునండి అవును ఫుడ్కి పిల్లలు గేమ్స్ సన్న అది ఆడుకోవడానికి ఏవన్న అంటారు కదా ఉంటాయి ఉం ఉంటాయండి సపరేట్ కార్స్ లా ఉంటాయి ఆడుకోవచ్చాడ
అంతేనా ఏమో ఒకసారి అదే పిల్లల్ని ఇగ హస్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా తీసుకెళ్దాము మీరు చూసిరు కావట్టి మిమ్ముల్ని అడుగుతే ప్రైజ్ మనీ ఎంతో తెలుసు తదని అడుగుదాం అని చేసి న మండి అట్లయితే ఆ గదే ఇగ పిల్లల్ని హైద్రా ఒకటే రోజు పెర్రు కదా నిన్న ఇగ వాళ్ళ ఆ ఏమంటారు అది మౌంట్ ఫో అది మౌంట్ పేరా అండ్ అదేంటిది ఇప్పుడు మీరు చె చెప్పాను కదా రామోజీ ఫిలిమ్ సిటీ చూద్దాం అనుకుంటురు ఉమ్ అట్లా తీసుకెళ్తామా సరే అండి థ్యాంక్ యు అండి మళ్ళ ఏమనా డౌట్ ఏదనా ఉంటే అడుగుతాం చేస్తామండి ఓకేనండి
సరే అండి సరే అండి ఓక్ ఉంటామన్న